హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తున్నారు బాగున్నారా.
ఆహ్ బాగున్నా. మీరు బాగున్నారా.
ఆహ్ బాగున్నాను. ఏమో ఇంకేం విశేషాలు. ఇయళ ఏం టాపిక్ మాట్లాడుకుంటాం ఇయళ.
ఇవాళ విలేజా విలేజ్ సిటీ.
ఆహ్ సరే మరి.
ఆహ్ సరే అండి. విలేజ్. మీరు విలేజ్ వెళ్ళారా ఎప్పుడన్నా.
ఆహ్ విలేజ్ కి వెళ్ళాం మేము. మా ఊ ఊ ఆహ్ ఆమ్. మా ఊరు కూడా విలేజ్ లనే ఉంటది.
ఆహా.
ఆహ్.
మీరేక్కడ ఉంటారు మరి.
ఎవలు.
మీరు ఎక్కడ ఉం
ఆ ఏమంటున్నారు
ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఎక్కడ ఉన్నారు అంటాను విలేజా సిటీ ఆ
ఇగ విలేజ్ ఎన్ని గాసి
ఆహా పెద్ద సిటీ
మ్ టవున్నా అన మీరు ఎక్కడ ఉండారు మరి ప్రెజెంట్లా
మాదింకా చిన్న సిటీ టౌన్ అన్నట్టు
ఆహా ఆ ఆ
హ ఆ హలో
ఆ నెట్వర్క్ కరక్ కరెక్ట్ అస్తతలే సౌండు సరిగా అస్తలేదు ఇనిపిస్త లేదు సరిగా ఆ నెట్వర్క్ ఇష్యూ ఉన్నది
ఆ మాదింగా చిన్న అంట అంటే పెద్ద సీటీ ఏం కాదు
ఆ
అవును
మీకు ఏది ఇష్టము విలేజ్ ఇష్టమా టౌన్ ఇష్టమా ఇక్కడ విలేజ్ ఇష్టమా ఎన్నకు కు ఎందుకు అనిపిస్తాది విలేజ్ లో ఉండాలని చాలా మంది సిటీకి పోవాలి అక్కడ అది చాలా ఇష్టపడతారు చాలా మంది
ఆ అలా జాబ్ జాబ్స్ అది ఇది అంటే సిటీే బాగుంటది కానీ వెదరు మన హెల్త్ హెల్త్ అంటే మన విలేజ్ లోనే మంచి గుంటది
ఊహు
ఆక్సిజన్ మంచి ఇగా ఆక్సిజన్ దొరుకుతుంది హెల్త్ గురించి విచారం చేస్తే విలేజే మంచిగా ఉంటది
అవునవును
సిటీ లైఫ్ అంటే ఏమైనా టైం దొరకదు
ఆహా
ఆ అలానే నేను నాకు విలేజ్ చేయిస్తాం కొంచెం ఎక్కువ ఆ
ఆ
ముందు నేను విలేజ్ లోనే ఉండే చిన్నప్పుడు స్కూలింగ్ నాది విలేజ్ లోనే అయింది
ఆ సిటీకి వెళ్ళారా మరి మీరు ఎప్పుడన్నా
ఆ వెళ్ళాను ఒక వన్ ఇయర్ ఉండే అక్కడ
అవునా ఏ సిటీకి వెళ్ళారు మీరు
ముంబై
అవునా అక్కడ ఎలా ఉంటది మరి వెదరు
ఆ అన్ని అంత మన్ మంచి ఉండది వెదర్ అక్కడ వెదర్ మంచిగా ఉంటది కొంచెం చాలా విలేజె బెటర్
విలేజ్ లెక్క ఫ్రెష్ ఉండదు అన్నట్టు
ఆహా పొల్యూషన్ చాలా ఉంటది మనం ఎటు వెళ్ళిన పొల్యూషనే పొల్యూషన్ ఉంటది టైం దొరకదు
అవునవును
ఆ ఈ బిజీ లైఫ్ అక్కడ
అవును బాగా బిజీ ఉంటారు అక్కడ
ఆ
ఇక చదువు పీ పిల్లల షూ ఆ పిల్లల చదువు గురించి లేకపోతే జాబ్లు
ఆహా జాబ్ ఉంటే వెళ్ళనే పడుతది
ఆ ఇట్లాంటి గురించి అంటే కో సిటీ కొంచం కొంచెం బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నట్టు
ఆహా
ఉ
ఇప్పుడు మాది షాప్ కాబట్టి మేము అట్లా విచారం చేస్తాము మా పిల్లలు జాబ్ జాబ్లు చేస్తే అప్పుడు ఈ వెళ్ళనే పడుతది అక్కడికి
ఇక తప్పదు ఇక వాళ్ళ జాబులు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాల్సి వస్తది అన్నట్టు
ఆ
ఇక ఆరోగ్యం పరంగా ఆలోచిస్తే అవి ఆ సి విలేజ్ ఆ విలేజె చాలా బా కర్ణటు
ఆ ఏ ఏ దేనికైనా మన మన తినేది తిండి ఆ దేనీకైనా విలేజే బేట్టారు
తినుడు గాని మన
ఆ
హెల్తీ గా తింటామ్ అన్నట్టు ఆ సిటీ లా హల్దిగా దొరకదు అన్నట్ ట్టు చాలా ఆ మందులేసి పండ పెడతారు అన్నట్టు
ఆ
నీళ్లు కూడా మంచిగా ఉండేయి అక్కడ గాలి మంచిగా ఉండది ఆక్సిజన్ సరిగా దొరకదు
ఆ అన్నే పొల్యూషన్ ఆక్సిజన్ పొల్యూషన్ ఉంటది
అవును చాలా పొల్యూషన్ ఉంటది అక్కడ ఇక్కడ విలేజ్ అంటే కొంచెం మంచిగా ఉంటది ఫ్రెష్ ఉంటది
ఆ అక్కడ గా గాడిలు ఉం టయి
ఆ చాలా ఉండే అన్నట్టు
ఆ ఎక్కువ ఉండ టూ వీలర్స్ ఉంటాయి చాలా ఉండయి ఆ సిటీలు ఎక్కువ ఉండదు అన్నట్ పెట్ట ఏదైనా దేనికైనా
ఆ ఇప్పుడు కూరగాయలు కూడా మనం ఫ్రెష్ ఫ్రెష్ తింటాం అన్నట్టు ఇలా కూడా ఇలా లు లేస్తారు గానీ అంత ఇయ్యారు అన్నారుట్ కుటు మంది విదేశీ పాండ్ పంండ సిటిల్లది ట్టూ
సిటీలో అన్ని మందులు వేసి ఉంటాయి
అవునవును ఇక సిటీలా అంటే అక్కడ అన్ని సీజన్ దొరికేయి వస్తువులు అక్కడ దొరుకుతాయి అన్నట్టు అన్ని మందులే తయ్ అన్ని సీజన్ దొరుకుతాయి అన్నట్టు అక్కడ
ఆ ఇక్కడ మనకు మనకంటే చాలా మటుకు సీజ సీజన్ వే దొరుకుతాయి
అవు సీజన్ వి ఈ సీజన్ ఎట్లా ఎట్లా వస్తుదో ఆ దాని బట్టి కుతాయి అన్నట్ మనకు ఫ్రూట్స్ లో గాన్
ఆ ఇప్పుడు విలేజ్ లల్లో పండిస్తరు చాలా మటుకు
అవును
రైతులు బాగాలు టే పండిస్తారు వైమానగా దొరుకు కుతాయి విలేజ్ లా టౌన్ లా
అవునవును అది ఆర్ ఆ సీటీల్ల అట్ల దిొరికే ఫ్రెష్ చూండయి
హా మల్ల ఆ పోలిస్ షన్ కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి
అవును సంపాజీచ్చినవి అన్ని హాస్పిటల్ కి పెడతారు అన్నడు అక్కడ
ఆ దాని కి పెట్టాలి
చాలా హాస్పిటల్ది చాల
ఈ మనుసుుల మను మంసులంటే విలేజే ఇష్టాం అని ఈగ సిటీకి వెళ్ళక తప్ప తప్పదు మన పిల్లగాళ్ళని పంపక తప్పదు.
అవునవును ఇవల లైఫ్ ఫ్యూచర్ అన్నట్టు అక్కడ సిటీనే ఉంటద అన్నడు అక్కడ అన్నిీ పే అన్ని ఉంటాయి అన్ని రకాల చదువు ఉంటది.
ఆ
అన్నీ ఉంటదన్నట్టు
ఏ కోర్సెస్ చేసినా అక్కడనే వెళ్ళాలి ఏ చదువు చదువుకైనా అక్కడ నే వెళ్ళాలి. ఇక వెళ్ళక తప్పదు పంపక తప్పదు. పద
ఆ వీల్లిళ్ళు అంతా ఏం ఉండదు అన్నట్టు
ఆ విలేజ్ లైఫ్ ఏ బెస్ట్లైఫ్
ఫెసిలిటీస్ ఏము ఉండయన్నట్టు ఇటు
ఆ ఫెసలిటీీస్ ఏము ఉండయి
కానీ ఆరోగ్యం పరంగా చాలా మంచిగా ఉంటది అన్నటి టు
మరి మీళ్ళు ఎక్కువ పెడతారా విలేజ్ ఏ
ఆ వెళ్ళేస్తాం మేము మేము కూడా విలేజ్ లోనే ఉంటాం అట్లా అంత సిటీలో ఉండం మేము కూడా
ఆ
అయితే విలేజ్ లోనే ఉన్నాం
ఆ
ఫ్యూచర్ లో పోవల్సి వస్తుంది అనుకుంటా సిటీకి ఇక తప్పదు ఇక జాబ్ ఎక్కడ ఉంటే అక్కడ అత్ తనాట్టు ఓ
ఇప్పుడు మా షాపే కాబట్టి మాకు ఇక్కడ షాప్ ప్పే మాది ఆ అందుకే ఇగ మేం ఇక్కడ్నే ఉంటాం తమనాటు
ఆహా ఓకే ఓకే ఇ విలేజ్ లో అంత ఫెసిలిటీస్ ఏమి ఉండే ఏమన్నా నిలవాలన్నా కూడా ఏమైనా చెయ్యాలన్నా కూడా జాబ్ కానీ ఏమైనా సరే ఇక్కడ ఏమి లేవు అన్నట్టు ఇక మనకి ఏమన్నా కావాల అనిపిస్తే మనం సిటీకి వెళ్ళాలి
ఆ
అక్కడ మనం కోన్ కొనడానికి బట్టల అయినా ఏమైనా కాస్మెటిక్ సామాన్ అయినా మన జ్యువలరీస్ అక్కడ మంచిగా దొరుకుతాయి కొంచెం తక్కువ కూడా ఉంటాయి అన్నట్టు
ఆ
కానీ ఇక విలేజ్ అంతా ఫెసిలిటీస్ ఉండవు
ఆ
అవును
సిటీ లైఫ్ బెస్టే విలేజ్ లైఫ్ బెస్టే
అవునవును ఇక రెండు అలా చూస్త రెండు కూడా అవసరమే అన్నట్టు
ఆ
ఆ హెల్త్ పరంగా విలేజ్ మంచిది మిగతావన్నీ చూ
సౌకర్యాలు సీటీలా మంచిీ
అవును
సౌకర్యాలు అన్ని సౌకర్యాలు ఉంటాయ్ కాబట్టి సిటీ మంచిది
అవునవును ఇంకా సిటీలో కూడా ఇట్ల ఫ్రెష్ గ ఫ్రెష్ వెదరు ఆ ఇట్ల తినుడు ఇంక కా అంత మంచిగా ఉంటే అక్కడికింక బెస్ట్ చిన్టుండే అదిగ
ఆ
అన్ని విధాలా అక్కడ మంచిగుంటే ఆ హ్మ్
సరే మరి
ఆ సరే మరి వంచిస్తాను
హ్మ్
ఆ